హలో ఇది ఎవరిదమ్మా మీ అమ్మదా. ఏదీ వదలట్లేదు అయితే
అలా అలా ఏదో ఒకటి చెప్తాం
ఆహా మంచిదమ్మా
ఉమ్మ్ ఏం చేస్తున్నావ్ అమ్మి ఏం తిన్నావు ఇప్పుడు
అదే తిన్నా
ఏ టమోటోనా ఏ నువ్వు వెళ్లి చూడాలి ఈరోజు ఏమన్నా మాకు చపాతీ ఎసిందేమో డౌటేలే
ఏమో చపాతీలే కదా చేసేది
చపాతీలు యాడ చేస్తుంది అయిపోయిన తర్వాత నుంచి
ఆహా
కంపెనీ మన ఎక్స్ కంపెనీ అయిపోయినా తర్వాత నుంచి యాడ చేస్తుందే
ఆ చెయ్యట్లేదా వేరే వాళ్ళు లేరా ఎళ్ళే వాళ్ళా ఆఫీస్‌కి
ఎందుకు లేరు వీళ్ళే ఫుడ్డు చేసుకుంటున్నారు కదా
ఓలే చేసుకొని తింటున్నారా
వీళ్ళే చేసుకుని ఎతుకెళ్తున్నారు
అదేందది ఇంకెందుకైతే ఆమె డబ్బులు తీసుకునేది
ఈవినింగ్ టైమ్‌లో ఈ వీళ్లే చేసుకుని తీసుకెళ్తా ఉన్నారు
తినే ఒక్క పూటకి ఇంటి కట్టాలయితే డబ్బులా
ఇంకంతే ఇంకా
కూరగాయలు ఇస్తాద తెచ్చుకోవాల అది కూడా వల్ల
ఈవినింగ్ టైమ్‌లో ఆమె చేయకుండా వీళ్ళు చేసుకుంటార్రే ఏంది పులిహోరా
మ్మ్ఉహ్మ్ ఏదైనా ఈమె కూరగాయలు ఇస్తాదా వాళ్ళు తేచుకుంటారా
ఆమె ఇస్తాదిలే
మ్మ్ఉహ్మ్
చపాతి చేయడమే మానేసింది
మ్మ్ఉహ్మ్
కంప్లీట్‌గా
మ్మ్ఉహ్మ్
తర్వాత నుంచి మళ్ళీ మేం మాది అయిపోంది కదా చేయడం
ఉమ్మ్
తర్వాత నుంచి ఆ కోడల్రిలు అడిగిందా అంత తక్కువ ఇచ్చారు అని చెప్పావ్ ఆ చిన్న కొడుకునే ఆడగలేదే
మ్మ్ఉహ్మ్ ఎళ్ళావా ఈరోజు అక్క దగ్గరకి
ఆ రెజ్యూమ్ కూడా ప్రిపేర్ చేశా
ఆహా ఎప్పుడు పడుతాదంట
నాని ఎప్పుడు రెడీ అంటే అప్పుడు పెట్టుద్దా
ఆహా మరి నువ్వెందుకు ఆగావు అయితేనా
ఇప్పుడే రెజ్యూమ్ ప్రిపేర్ చేసింది ఈరోజే అది మెడి కల్ బిల్లింగ్ చదువుకోవాలి
మ్మ్ఉహ్మ్
రెనావెల్స్ ఒక సెవెన్ చూసుకున్నా
ఉ
ఒకే
ఆ
చూసుకోవాలి
నువ్వేమి ఇంకా తినకుండా అయితేనావ్
నేనా అదే వెళ్తా సెవెన్ థర్టీకి పోతే సెవెన్ థర్టీకే వచ్చేసార్ ఇప్పుడు చేయలేదు అంటారు ఆని ఊరికే ఏఇటు పైనే వెళ్దామని
అమ్మా ఏ హాస్టల్లో అయిన ఆరు ఏడుకల్లా చేసేస్తారు మ్యాక్సిమం
మొన్న నిన్ననా ఆ నిన్న వెళ్ళాం మేము నైట్ నైన్ థర్ టీ కేమో ఫుడ్ లేదు ఇంద్ర ఫుడ్ లోదంటే ఇప్పుడే అవుతుంది ఒక ప పది నిమిషాలు అనింది మళ్ళీ పెట్టారంట అన్నం అయిపో
ఆహా
ఊ
దీని బట్టి నీకు ఏం అర్ధంమై ఆ కొత్త పిల్ల
చెప్పింది కదా తాగింన్నా అని
చెప్పింది కదా చాన్ రోజుల తర్వాత నైన్ మంత్స్ తర్వాత తాగాను అని
నైన్ మంత్స్ తర్వాత తాగేది ఏంది
నైన్ వీక్స్ తర్వాత ఈ నిన్నే తాగను ఆదివారం అని చెప్పింది కదవే అందుకని చికెను అవన్ని తెచ్చుకున్నారు బయట పకోడ
ఆ
అలాగే ఆ చికెన్ అన్నం తెచ్చుకున్నారు
అన్నమ
అదే బిర్యానీది పీసెస్ ఇస్తాడు కదా
బిర్యా బిర్యానీ పీసెస్ ఏందే
బయటే బిర్యానీ అన్నం తెచ్చుకున్నారు వే చికన్ బిర్యానీ
బిర్ చికెన్ బిర్యానీ తెచ్చుకున్నారా ఆ
అయితే పైకి వెళ్ళె పై పైకి వెళ్ళాము తెచ్చుకున్నాము ఫుడ్డు నాక్ ఆమ్లెట్ ఏయిచ్చుకుంది నేను ఒక్క రెండు ముద్దలు పెట్టుకున్నా నాకేం కర్రిస్ ఏయలేదు అదే ఆ టమాటో అని నేను తినలేదు
ఆ
ముందుకు తీసుకొచ్చాడు అప్పుడు
ఉ
కర్రీ ఉంది కదా దాపెటింద్ది అన్నమాట మాకోసం
ఎవరు
ఆంటీ
ఆంటీ ఏం చేసింది
దాపెట్నింది అన్నమాట అంటే వీళ్ళంతా తినేస్తారు ఎవరైతే వెనకొస్తరు వాళ్ళికిద్దామని తీసి పెట్టానండి మేం నలుగురం గదా వీళ్ళు నలుగురు గదా తినేది
ఆ
ఒక బౌల్లో వేసి ఇచ్చింది ఒక్క ముక్క తిన్లేదురా వీళ్లు
ఏ
అద్ అది సరిపోయింది వాళ్ళు తెచ్చుకునింది
ఆహా
మన ఊర్ల కొత్త పిల్ల ఆయమ్మైతే అయిటు వేయడమే గాని రెండు నాలుగు ముద్దలు తప్ప ఎక్కువ తినలేదు ఆ పిల్లకి ఆ చికెన్ బిర్యానీ ఎంత పెట్టారో అంత సరిపోంది ఆయమ్మి ఏళ్లిపోయింది అన్నమంతా వేస్ట్ అయిపోయింది ఆ ఆ రెండు చే
ఉహూ
ఆ అయితే ఆ పిల్ల ఎల్లీపోయింద కష్టపడి కష్టపడి వాళ్లు తెచ్చుకునింది తినడానికే కష్టపడ్డారు వళ్లు ఇంకా అన్నం ఏం తింటారు కూరేం తి
తెల్
వాళ్ళు నలుగురు బేస్ మీద తెచ్చుకున్నారు పక్కన కోడలు కూడా కొంచెం తినింది
ఊ
ఒసేయ్ తను ఎక్కువ అది పొట్టంతా ఎ లేసిందే
ఆ
అది తాగలేకపోయి అది తినలేకపోయింది చానా రోజుల తర్వాత త తాగింది కదా కళ్లు తిరుగుతున్నట్టు ఉన్నయి మత్తు ఉంది అది ఇది దాన్య
ఆ
ఇప్పుడ ఏం అర్ధమైంది అనంబయ్యవు ఏందదా
ఎప్పుడు ఆ ఆంటి ఇంతకుముందు అంత బాగుండేది మీరు ఎప్పుడైతే వంట చేసి డబ్బులు తీసుకున్నారో అప్పటి నుంచి అట్టుందామె
అలా అప్పుడని అంటే అద ఒక రీజన్ ఇంకొకటి ఏంటంటే కోడలు ఎల్లి అడిగింది
ఏమన్ ఏమని అడిగింది
వాళ్ళ చిన్న కొడుకును అడిగింది అంత కష్టపడ్డారు వాళ్ళే చేశారు కదా పాముడ ఎమో అయింది ఒక టూ థౌజండ్ అన్నా ఎక్స్ట్రా ఇస్తారేమో అని అనుకున్నారు వాళ్ళిద్దరు కొంచెం అని అని అని చెప్పిందంట
ఊ
ఆ ఇచ్చేసిందంటా ఆంటీ నా ముందే వచ్చి వినిందంటా
ఆహా
మేము ముందే అనుకున్నాము థౌజండ్ ఇస్తామని
ఊ
వేరే వాళ్ళు కూడా వచ్చారు హ్యాండ్రడ్ కు చేయడానికి కానీ మేము ఇలాకి చెప్పాం కదా అంది ఆ చెపాను కదా
ఊ
అని చెప్పిందంట అప్పటినుంచి ఈమె ఇలా చేయడం మొదలు పెట్టింది
ఉహు
నిజమే కదా ఎవడు దాస్తడే అంట్లన్నీ దోముకుంటూ మా అత్త అయితే మాల మాదిగల్ లావ్ చేస్తారు అవసరమ నీకు అద్ధి ఇధని తిట్టింది
అ అంచారు గదా అందుకే నేన్జెప్పింది ఏదైనా ముందే మాట్లాడుకుంటే ఏది ఉండదు అయితేవో చేస్తారు లేదంటే చేయ్ కుండా ఉండేవాళ్ళు ఏ దేనికైనా ఒక మాట అనుకోవడం మంచిది కద ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో అయినా అందులో మొహ మాట వడాల్సిన అవసరమేలేదు మనం కష్టబడుతున్నాం గాబట్టి మనం ఆడగాలి
ప్రసాన్కి జాబ్ లేదు గదా చుట్టముంది గదా ఇంకొక అన్
ప్రస్తుతానికి జాబ్ లేదు కదా
సుట్టమన్లా సుట్టం
చిట్టమెవరే
ఈ అన్నం మూడ్ పేర్లతో ఇంకొక అన్నుండు జూడు
అన్ అన్నమా ఆ
ఎవరితో ఇంకొక అమ్మాయెల్లా కొట్ అన్నంగాదూ అన్నమ్ పేరుతో ఇంకొక అమ్మాయిన్
ఆ ఆ
తనూ జెప్టోక్ బాతుందంట రిట్టోలో వర్క్ చేయడానికి సరిపోక
అర్థంగాలా జెప్టోలో
పన్జెయడానికెల్తుందంట సాలరీ సరిపోక
డే టైమ్ అదా
డే టైమ్ అని గాదూ వీకెండ్లో వెళ్తే మంచిగా సంపాదిచ్చుకోవచ్చంట
కాదు జెప్టో జేయాలంటే బైకొ ఏదోకటి ఉండాలి గదా
అది కాద్ డెలివరీ కాదు జెప్టో అంటే డెలివరీ ఒక్కటేనా ప్యాకింగు
ఇంకేముంటుంది ఆహా అయినా మనకుదెలియదు ఉంటే మనం జేసుకునే వాళ్ళం గదా
అది గనెల్తుందంటా
దానికెట్ల సెలెక్టవుతారా
అది ఇంటర్వ్యూస్ ఏంవుండవంటా
ఊ
తనెళ్తాననిందీ వెళ్ళేసి ఒచ్చిన్ తర్వాత చెప్తానక్కా అన్జెప్పింది చెప్పునాయనా మాకూ ప్రస్తుతానికి ఏమిలే ఏదొక జాబు
అంతే
ఆ వెళ్లి మేం గూడొస్తం వీకెండయితే మంచిగ సంపాదించుకోచ్చని వీకెండ్ ఎలాగు ఖాళీయే పడుంటాము పోతంవు త్రీ ఫోర్ అంటే వ వన్ అవర్ కి టూ అవర్స్ కి త్రీ అవర్స్ కి ఇట్టనే ఉంటదంట ఇన్ని ప్యాక్స్ చేస్తే ఇంతని ఉంటుంది బాగ శుద్ధంగ టాకింగు రే
ఆ టాకింగా
ప్యాకింగ్ ప్యాకింగ్ డెలివరీ
ప్యాకింగా ఓకే ఓకే ఆ పాకింగ్ చేయొచ్చు మంచిగా ఆ
ఆ త్రీ ఫోర్ అవర్సు ఒకసారి చూసాం అనుకో ప్యాకింగ్ ఎలా చెయాలో మనకర్థమై పోద్ది ఎలా ఏంది అనీ
ఉమ్మ్
ఆ ఒక త్రీ, ఫోర్ అవర్స్ తీసుకున్నాం అనుకో, వీకెండ్స్ లో మంచిగా మనకి ఏదో, ఎంతో కొంతరే ఖాళీగా లేకుండా, ఇప్పుడు రూపాయినా నీకు ఎలా వస్తుంది చెప్పు.
అంతేగదా
అదే అదే చెప్పిందా, సరేలే అని జెప్ప
ఉహుమ్
అదే నువ్ వెళ్తే చెప్పు, మేము వస్తాము ఆహా అని చెప్పా.
సరేలే ఎల్లండి రమ్య అందా
ఉమ్ సరే ఉండైతే చెయ్యి అయితే నాకు, దీనికి చెయిన్ ఉమ్మ్ ఉమ్